హలో టిఫిన్ చేసినారా అండి.
ఆ తిన్న. మీరు తిన్నారా
తిన్నామండి. ఏం తిన్నారు?
మీ వాయిస్ ఎందుకో చాలా చిన్నగా వస్తంది.
అవునా ఇప్పుడు
ఆ ఇప్పుడు పర్లేదు.
ఆ ఏం తిన్నారు.
మా మీది ఏంది?
మాద్ పొంగల్ చట్నీ అండి.
వావ్ నేనొస్తా మీ ఇంటికి
ఆ రండి.
మ్ రెడీగా పెట్టండి
పెడ్తామండి. ఈ రెడీగుందండి హాల్లో రెడీ
మ్ వచ్చా లోపల
ఏ మండి ఏం చేస్తన్నరు.
ఇంకేమున్నయి నార్మల్గా ఉన్నాం అంతే కాలేజ్లో ఉంటే ఇంటిక్ పోబుద్దయితుంది. ఇంట్లో ఉంటే కాలేజ్ పోబుద్దయితాంది. ఏందో ఏం చేదేం
ఏందిది ఇంకెంత అయిపోయింది కదా వన్ మంత్
మ్ ఇగో పండగ తర్వాత ఊర్లో ఈ మం రేపు కాక నెక్స్ట్ మండేని ఇంకె అప్పుడు పోయేటప్పుడు ఎక్కర్లేని బాధ వస్తది మళ్ళీ వెళ్ళిపోతార్ ఆ మేం ఉన్నప్పుడేమో పోవాలనిపిస్తుం
ఇక్కడ రావాలనిపిస్
ఆ ఆ ఆ దయ్యం. ఎవ్వర్ ఉండరు దాని బదులు ఇంట్లోనే ఉండొచ్చు కదా అనిపిస్తది.
ఆడైపోయింద్ ప్రాజెక్ట్ అయిపోయిందా
ఇంకా చెయ్యాల దాన్ని మొత్తో వద్దులే చూ నువ్ చూలే దాని ముఖము.
అయ్యో ఈ వీకంతా చేయ్
హ్మ్ ఈ వీక్ పండగకి అమ్మమ్మళ్ళ ఇంటి దగ్గర పోలో ఆడే సరిపోతాయి ఇంకా
హిందూపుర్లో
ఉ
ఇంక్కడ జ్యోతులు అంటున్నారు కదా
యా మనూర్లో
ఆ అంట అన్నారు కొంతమంది ఏమో మళ్ళీ ఏమవుతుంది సంక్రాంతికి కదా ఇడ చేసేది ఏమో ఇడ గుల్ల గుల్లో అంట అంటే
ఊహు సంక్రాంతికిప్పది త్రియర్స్ కు సారి ఇక్కడ జ్యోతులు చూసేదేమో కానీ ఫుడ్ తినడం కోసం మాత్రమే పోతంది అదే సరిపోతది
కాబట్టి వెరైటీలు అన్నీ చేస్తారు
హ్మ్
హ్మ్
మనమా నాన్ వెజ్ తినము వాళ్ళేమో నాన్ వెజ్ చేస్తారు
అవును జోతలంటే నాన్ వెజ్
మళ్ళీ దానికి సపరేట్
హ్మ్
పెద్ద పెద్దవా
మీ ఫేవరెట్ ఫుడ్ ఏందండి పండగ పూట్లో
పండగా ఫుడ్లో నాకు హోలిగా ఇష్టం
ఆ
అసలు అది పూర్ణంతో చేసేది ఏం ఇష్టం లేదుదో తినాలంటే తినాల అన్నట్టు తింటాం
అంత పండుగ రోజు చేసినారు
బట్ ఓలీగాలకి పాలు నెయ్యి రెండు వేసుకొని తింటే అది హైలైట్ ఆ ఉత్త నెయ్యి ఉత్త పాలు కాకుం రెండు వేసుకోవల అది టేస్ట్ అంటే అప్పుడు ఓలిగి తిన్న
పూర్ణమ్ ఒలిగాలకంటే ఎందుకంటే కొబ్బరి ఒలిగలే బాగుంటుందండి
ఉమ్ మా మమ్మీ మొన్న చేసిండా ఆ కొబ్బరి ది ఎంత బాన్ ను
ఆహా అది నెయ్యి ఫ్లేవర్ ఇప్తాంటది
ఆ అదే న
పూర్ణ అందది ఒకట్ తిన్ ఎగటావుతుంది ఇది అయితే బా రెండు అయినా తినచ్చది
ఆ మొన్న ఎంత బాగున్నాయ్ బాగుండే అదే న్ సుగుంఉండు చేస్ న్నదాన్ తో ఓలిగా చేలా
ఓన్లీ పోర్న్నంబూర్ లాగ కొబ్బరీ బూరలమ్
ఆ
బాగుంటాయి
ఉమ్ మీరు పోలేదు ఆ పండుగకి హిందుూపు రికి
పోలేదు
ఏ
ఏమంటే ఇంగ వాళ్ళే వస్తే వరేమో
జోతులు కదా అక్కడ
మగేమంది బందుఉల్ లే మాక్క ఓ ఉండేది వాళ్ పిలిస్తే లేదు ఇంగ పిల్చలే
ఓ
అ తిరుపతిలో జనాలు తక్కువయినారా ఇంకా వెళ్ళలేదది
అవునా ఎందుకు ఎట్లా తెలుసు మీ మీకు
అక్కడేకద చదువుతండేది ఇరో వెల్నాడ్ కుత్త
అవునా తక్ లేరంటనా తక్కువగా ఉన్నారన్ టన
పొయినానంట ఈ రోజు పోతే రేపండి రేపటి కంద వచ్చేయచ్చు
ఆహ మా ఫ్రెండ్స్ పిలిచినారా నేను రానన్నా అదిరిపోద్ది ఇక్కడ ఉన్నా అది మేమంతా అనుకున్నాం పోలని ఇంకా వాళ్ళతో ఎట్లా నని పోల అందుకు తగ్గినారు అవును.
మేలు ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు.
అవును బట్ మన్నని విజయవాడ్ ఈరోజు ఆరి తిరువాతంతే ఇంట్లో కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చో పెడతారు, నేను రిజల్ట్ వన్ మంత్ లోనే వచ్చేస్తయి
వన్ మంత్ లోబల ఎట్లా ఫోన్ లోనేనా మేల్క
ఆ మేల్కీ కొస్తయి.
ఆ
ఉమ్ చూసుకోలే ఎవరు ఎట్ల రాసినామో అసలు అందరూ, వాళ్ళేమో ఈజీ వచ్చిందంటరని నాకు అసలు ఆమ్ ఈజీగా నా ఎట్ల రాసినారు వీళ్ళ అసలు అనిపి చిద్ది ఈవెన్ దోస్ అబ్బా అనిపించింది.
తా దట్లా నిద్రపోయికి సరిపోయింది.
ఆ దోష మహి ఆ మహత్యం.
అది దాని బదులు ఏందన్న తినచ్చ కదా
కాదంటే నేను ఒక ఎగ్జామ్ లో ఉన్నాను అనేది కుడ తెలిలేకుండా అట్లా అయిపోయింది.
ఆడ ఎగ్జామ్ జరుగు జరుగుతాందని గుడా అను త ఎఫర్ట్స్ పెట్టి అంత కష్టపడిపోతే, ఎగ్జామ్ లో నిద్రపోయిండే హైలైట్
అసలు
ఉమ్
ఇంగ అబ్బుడే సమ్మర్ హాలిడేస్ వాళ్ళకి ఇచ్చినారు పిల్లొల్లకి సమ్మర్ హాలిడేస్ తాటు
అవునా అప్పుడే పిల్లలలకు అంత తొందరగ ఎట్ల ఇస్తారు
చిన్న మండే యూకేజి వాళ్ళకి ఇచ్చినారు
ఓ వాళ్లకే మేలె
ఊ ఇంగ హాఫ్ డే స్కూల్స్ గూడా స్టార్టు
ఊ ఎంత ఎండలో బయట అమ్మా చచ్చిపోతాన్న
స్కూల్స్ బళే ఉంటాయ్
అవును అప్పుడు ఎంత బాగుంటాంన్నో పొద్దున అట్లా బోయి అట్లా వస్తాను బలే ఉంటాండ
ఏందో
అ
ఊమ్ బాగ నిమ్మలంగా అప్పుడు స్నానంచేసి టబ్బు ప్రశాంతంగా ఆహా బాగుం
ఎండకాలం అప్పుడు రెండ్‌రెండు
హ్మ్ ఐస్ లు చేసుకోలేదా చిన్న పొండైసులు
ఆహా రదు
ఈజీనే కదా
ఈజీనే చేసేకే బరువు ఆ పుల్లలు అ న్ని ఎత్తుకొచ్చుకొని యాడ అవన్నీ ఆ ఓ హ్మ్ మీ ఇంటి దగ్గర అమ్ముతన్నారా
మేమే మొన్న చేసుకొయింటిమి అండి అయిపేయినాయ్ దెబ్బకి ఒక రోజుల్లోనే మళ్ళా చేయాలంటే ఇంకా మళ్ళా ప్రెద్ద ప్రాసెసు
హ్మ్ ఓ ఉందొ ఎంత టైం ఇంకా అయిపోలేదా మీకే ప్ చెప్
ఇంకేం ఆఫ్టర్నూన్
మధ్యాహ్నం ఇ
ఈడకూడా అంతేండి ఇంకా చేయలేదండి ఈరోజు ఏకాదశి సంతంక్ వీల్ పోతుందంట అది ఎల్ అదే ఇంకా అది ఎళ్ళిపోతే ఈ రోజు ఇంకా నాన్వెజ్ కోసం వేరే డైట్
ఓహో ఇక్కశని మీ ఇంట్లో పుట్ తిన్లేదా
తిన మండి ఏకాదశికి
అవు గ్రేట్
తినము మేమ్ మాములు రైస్ ఇవన్ని బాగ్ దిం టం
మేము అంతే ఉ అన్నీ ఆపితే హరే ద్వార షిఫ్ట్ బాగా అన్నం తప్ప అన్నిీ తింటాం
ఏం చేసినాారంటే మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చట్నీ ఆఫ్టర్నూన్ చేప్ పాతి క్యాప్సిికమ్
వావ్
సే వ్య ఉక్మే
అప్ప నేను పక్కా ఉంటా
అట్లాంటి ఏకాద సి అండి ఇక్కడ పాట
వావు చాలా గ్రేట్ ఇంకేంది ఏకాదశాని మోమిన్ తప్పిండే ఒక రోజ్ నవ్విందని
వాళ్ళు వాళ్ళ అది అంటే ఏకాదశి అన్ డర్
ఇట్లాంటి ద్ తోట నేను వదిలేసి వాళ్ళం ప్రతి ఏకరస్కి ఉంటావు నువ్వు అమాటహ గ్రేట్
ఓన్లీ రైస్ ఒక్కటి తినకూడదండి ఇంకేమన్నా తినొచ్చంతండి టిఫిన్స్
ఓ ఓహ్
ఉ అది వాల్దు అట్ల
ఆ అ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది
ఆ
అది పక్కన వాళ్లకి అర్థం కాదు వాళ్ళకి మాత్రమే ధ్మైతది హ్మ్
ఓ
కే
హ
ఇకేంది సమాచారం
ఇకే ఉగాదికి ఇ అంతే అంగడి ఎప్పుడు ఉగాది గురువార
ఆ గురువారం
ఇ నాలుగు రోళు
ఎస్
మూడు రోజులు ఎండ కసలు బయటికి నిన్న పోయి వచ్చి నైట్
ఆ పొద్దున్న మధ్యాహ్నంగా సాయంత్రం అట్లా పోలు
ఏందండి ఇక్కడ నుండి నాకు ఆ బజార్ లో పోాలండి ఒక ఊరు పోయినట్టు అనిపిత్తుంది కే నాకు రా
మా ఇంటి దగ్గ ర మ ఇల్లు అన్ని దురుకుతాయి ఈడ
అవునండి మీకు బాగా దగ్గర
అ ఆ వీటికి రాలా మీకి ఏం కావాలన్నా ఇటికే అన్నిీ దొరుకుతాయి
మవును ఎంది ఈడ పెద్దల్ వివాహాల
అవు
సరే అండి మీ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
న్యవాదములు